హలో
హలో
హాయ్ అండి
హాయ్ మేడమ్
బావున్నారా
ఆ బాగున్నాం మీరు బాగున్నారా
ఆ టిఫన్ అయింద
అ టిఫిన్ చేయలేదండి
ఆ ఒంటయిందా
ఆ వంటయింది
ఏం వండుకున్నారు
టమాట ఆనియ
ఓకే మీరు టిఫిన్ చెయరా అండి
నిశ్చయం మేము
ఉహ ఎక్కడండి మీరు ఉండేది
మోబైల్
అవునా ఏం చేస్తుంటారండి
ఏం లేదు హౌస్ వై
ఓకే మీ సార్ ఏం చేస్తుంటారు
విజేత లాడలో పనిచేస్తారు
ఓకే మీ సార్ టైమింగ్స్ ఏంటండి
నైన్ టు నైట్ ఎయిట్ వరకు
అంత సేపు చేస్తారా అండి లేదంటే సిప్టూల్ వైజ్ ఉంటందా
నైట్ షిఫ్ట్ ఉంటది
ఉమ్ వన్ మంత్ నైట్ షిఫ్ట్ వన్ మంత్ డే షిఫ్ట్ అని ఉంటందా లేదంటే వీక్లీ వైజ్ ఉంటందా
వీక్లీ వైస్్
ఆహా ఇంకేంటండి విశేషాలు మీరేమైనా టూర్లకి వెళ్ళారా అండి ఈ మధ్యలో
ఈ మధ్యలో ఎక్కడికి వెళ్ళాల లేదండి
ఓకే మీకు బిర్యానీ చేయడం వచ్చా అండి
బిర్యానీ చేయడం రాదు
ఆహ మీరు బిర్యానీ తినాలంటే బయటి నుంచి తెచ్చుకుంటారా లేదంటే ఎవరితోనైనా ప్రిపేర్ చెప్పించుకుంటారా ఆహా బాగుంటదా అండి బయట బిర్యానీ
ఆ బా
చద వతుంది ఆ హా ఒక పార్సల్ తెప్పించుకుంటే ఎంత మంది తినొచ్చండి
టూ మేం
ఇద్దరికి
సరిపోతుంది ఆ సరిపోతుంది
ఎలా ఉంటుందండి బయట బిర్యానీ మసాలా ఎక్కువ కానీ స్పైసీ ఎట్లా ఉంటుది టేస్ట్ బానే ఉంటందా లేదంటే
బాన్ నే ఉంటది
ఉమ్ ఎక్కడ తెచ్చుకుంటారంండి మీరు ఏ రెస్టారెంట్ లో
బాంబో రెస్టారెంట్
ఆహ ఎంత ఉంటదండి ఒక ప్యాక్ వచ్చేసి
వన్ సిక్స్టీ
ఓకే వన్ సిక్స్ ఫ్టీ రూపీస్దిి ఒక ప్యాక్ ఇద్దరు తినేు
ఆ తన్నేయాచ్చు
ఉమ్ హ్మ్మ్ ఏమైనా కర్రీస్ స్పెషల్గా వస్తాయా అందులో లేదంటే ఓన్లీ బిర్యానీ నేనా
బిర్యానీ సూప్ వస్తుంది ఇక దానిపైైన
ఓకే గ్రేవి కూడా ఇస్త
ఆ గ్రేవి మజ్జి
ఉ ఉహు ఓకే మంచిదే వన్ సిక్స్టీ రూపీస్ కి బిర్యానీ బిర్యానీ తో పాటు సూపు ఆనియన్స్ లెమన్స్ ఓకే మంచిదే అదే మనం ఇంట్లో ప్రిపేర్ చేయాలంటే టూ త్రీ అవర్స్ టైం కావాలి హు చాలా ఓపిక ఉండాలి హు ఇంకా అండి మీకు ఏమేం స్పెషల్స్ చేయడం వచ్చు ఏమైనా స్పెషల్స్ చేయడం వచ్చా మీకు చేస్తే అవి ఏంటిదో కొంచెం చెప్పండి
అంతగా ఏం రాదు స్పెషల్స్
ఉహు ప్రతిదీ బయటనే తీసుకొచ్చి తినేస్తారా అండి
ఆ బైట్ నుంచే
ఉహు మీరేం స్టడీ కంప్లీట్ చేసారండి
డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోయింది
ఓకే డిగ్రీ కంప్లీట్ అయిపోయిందా ఎక్కడ చేసారండి డిగ్రీ
వికాస్ డిగ్రీ కాలేజ్
ఉహు త మరి నేర్చుకున్న కోర్సు ఏంటిదండి
ఈ బిఐహెచ్ జిపీ డిగ్రీలో
ఉహు దేనికి యూస్ అండి అది మామూలుగా జ జాబ్ సే ఏమేమి ఉంటాయని ఆ గ్రూప్ వల్ల
న సింగ్ కి సంబంధించింది మమ్ చిన్న చిన్న ప్రైవేట్ జాబ్స్కి యూస్ అయితాయి అవి
ఓకే ఏమైనా ట్రై చేసారా అండి మరి మీరు
అంటే
ప్రైవేట్లో చేసిన డ్యూటీ సిక్స్ మంత్స్ అవునా ఓ ఓకే సిక్స్ మంత్స్ చేసారా అండి టైమింగ్స్ టైమింగ్స్ ఎట్లుండేది
మార్నింగ్ నైన్ టు ఈవినింగ్ సిక్స్ ఆ
ఉహూ అంటే మామూలుగా ఏం చేయాలి. మరి డ్యూటీ టైంలో
మనం ఎవరైనా పేషెంట్స్ వస్తే వాళ్ళకు వాళ్ళతో మాట్లాడాలి మంచిగా కెరియర్ తీసుకోవాలి.
ఓకే
వాళ్ళ ప్రాబ్లమ్స్ నీ తెలుసు మనం ఓపీ స్లిప్ ఇచ్చి బిపి అవన్ని చూసి సార్ దగ్గర పంపియాలి.
ఓకే ఇంకా అప్పుడు శాలరీ ఎంత ఇచ్చేదండి మీకు.
ఎయిట్
ఎయిట్ థౌసండ్. సిక్స్ అవర్స్ ఆ టైమ్. ఎయిట్ అవర్స్ ఆ
పే ఆప్ రేషన్స్ ఉన్నప్పుడు లేట్ అవుతుంది. ఆపరేషన్ లేకపోతే త్వరగా వచ్చయవచ్చు.
ఆపరేషన్ థియేటర్ కి కూడా మీకు, అల్లో ఉంటందా మీరేం చేస్తారండి. ఆపరేషన్ థియేటర్ లో,
కోవాలి. బీపి ను సెలైన్స్ అవి మార్చాలి.
ఆపరేషన్ చేస్తా అంటే ఇవన్నీ మీరు చేయాలా. పక్క నుండి,
ఆ పక్క నుండి చేయాలి. అవి
మీరు చూస్తారా అండి సర్జరీ చేసేటప్పుడు ఇప్పుడు పేషెంట్ ని
కుత్తం
అమ్మో భయం కాదా అండి మీకు.
భయం కాదు అలవాటు అయిపోయింది.
ఉహు ఎంత మంది చేస్తారండి ఒక పేషెంట్ కి సర్జరీ అనేది. స్టిచ్చెస్ ఆ టూ త్రీ అవర్స్ లోనేనా సపరేట్ టైమా. కుట్లు వేయడం ఆ ఉహూ టూ త్రీ అవర్స్ చేస్తారా అండి ఎంతమంది ముగ్గురు డాక్టర్లా ఇద్దరా, ఒక్కరేనా.
ఒక ఓటి అసిస్టెంట్ ఒక డాక్టర్. తారు ఒకటేమో అనస్తీషియా డాక్టర్.
ఉహూ
అంటే ఇగ మత్తు ఇచ్చి. అబ్జర్వేషన్ లో పెడతరు.
మరి మత్తిచ్చి వెంటనే వెల్లిపోతరు కదా ఆడ ఉంటరా సర్జరీ కంప్లీట్ అయ్యేంత వరకుంటారా వాళ్ళు ఊహు
మా మధ్యలో ఏదైనా ప్రాబ్లం ఉంటే వాల్లేగా అని విషముండెచ్చిది
ఉహు ఒకవేళ మనకు పెయిన్ వస్ తే మనమిబ్బంది పడతామని వాళ్ళు ఇంకా ఇస్తరా? మనకు ఇంజెక్షన్ మత్తింజ క్షన్ లేదంటే వేరే ప్రాసెస్ ఏమైనా చేస్తారా?
ప్రాసెస్ లో ఇస్తరు మర్ ఇవ్వరు
ఊహు వాళ్ళ ట్రీట్ వేరే ట్రీట్మెంట్ ఉంటది. మత్తిచ్చినక్ క ఒక పేషెంట్ కిబ్బందయితే హ్మ్మ్ అంటే మామూలుగా ఏం ట్రీట్మెంట్ చేస్తరో వాళ్ళు మీ దగ్గర ఉంటా అంటున్నర్ టు గదా మీకు తెలిసుం ఉంటది అని నేనడుగుతున్నా. వేరే ట్రీట్మెంట్ ఏముంటదండి?
అదే ఇ ల్లి వి పి నోమ్మ్ ప్రొఫైల్ అని ప్రొప్రోఫైల్
హ్మ్మ్ ఇవన్నీ టెస్ట్ లా అండి
ఆ టస్ లే అంటే ఆ పేషెంట్ కి ఏ ఏదైనా ప్రాబ్లం ఉన్నా బీపీ పెరిగిన గానీ!
ఆ
అలా వాంతింగ్స్ ఇవన్నీ
ఊహు
అందుకే అనస్థిష వాళ్ళు అబ్జర్వేషన్ లో ఉండమని చెప్ క
ఓకే టూ త్రీ అవర్స్ ఆపరేషన్ థియేటర్ లోనే ఉండాలి. అయితే మత్తు డాక్టర్ గుడా
ఆ
మరి ఆ మత్తు డాక్టర్ కి హాస్పిటల్ వాళ్ళు అమౌంట్ ఇయ్యాలా లేదంటే పేషెంట్ వాళ్ళే ఇయాలా అండి అమౌంట్
పేషంట్ వాళ్ళు సార్కి పేషెంట్ వాళ్ళు సార్కి ఇచ్చేస్తే సార్ వాళ్ళు అనేస్తిషియాకు ఇచ్చేస్తారు
ఓకే మన దగ్గర స్పెషల్ గా ఏమైనా అడుగుతారా
ఆహా లేదు లేదు
మామూలుగా ఒక పర్సన్ కి మత్తి ఇంజక్షన్ ఇవ్వడానికి ఎంత కాస్ట్ ఉంటదండి
త్రీ థౌజండ్ అట్లుంటది
కేనా ఆ ఇంజక్షన్ అంటే ఒక సీసా ఉంటది గదా అది ఫుల్ ఇచ్చేస్తారా మనకు ఆఫ్ ఇస్తారా ఆపరేషన్ థియేటర్ లో పేషెంట్ కి
ఆఫ్ ఆఫ్ ఇస్తరు ఎందుకంటే మళ్ళా హెవీ డోస్ ఎక్కువయినా గూడా ప్రాబ్లమేగా
ఓకే అట్లా టూ టైమ్స్ ఇయ్యోచ్చా
ఆ ఇయివచ్చు
ఒకవేళ ఎక్కలేదు మనకు సర్జరీ చేస్తా అంటే పెయిన్ అని తెలుస్తుది అప్పుడు మనకి ఇబ్బంది ఉంటది అది వాళ్ళు అర్థం జెసుకు కొని ఇంకా కొంచం ఇస్తరా
ఆ ఇస్తరు
ఏ భాగంలో ఇస్తరండి మత్ ఇంజెక్షన్
మన క్యాన్ల ఉంటది ఇగ
ఓకే నడుముఖేస్తారంటారండి అ ందరు
నడుముకి అది మత్తు ఇంజక్షన్ ఇస్తరు
ఓకే ఉ ఉ అదే మత్తింజెక్షనే ఏ పార్ట్ లో ఇస్తారని నేను అడుగుతా వత్తున్నానండి
ఆ నడుముకి ఇస్ సరె అది
ఓకే అండి ధన్యవాదాలు
ఓకే థ్యాంక్ యూ మేడం ధన్యవాదాలు